ఇంకా
ఆ వినిపిస్తుందిరా చెప్పు ఏం చేస్తున్నావు
ఎం లేదు ఖాలీగా
హు తిన్నావా కుకింగ్ అయింద
లేదు కాలేదు చెయ్యాలి లైట్ గా తింటాం
అవునా హు
హు
చెప్పు కుమారి ఇంకా
ఇం టెంపుల్స్ కి ఇంకెక్కడికి వెళ్తారు
అదే తిరువనంతపూర్లో పద్మ మోచ్చిన స్వామి త ప్పుల అదొటింది ఇంకా
ఏళ్లిండ్ర ఏప్పుడాయనా
లేదు వెళ్ళాలి అది ఇక్కడ ఎందుకుంది చెప్పు కేరళ లో అంది
ఈషా ఫౌండేషన్కి ఇ కూడా బాగా మంది అంటారు
ఆ అవును ఈశా ఫౌండషన్ ఈష ఫౌండేషన్ కోయంబతు రెండు సేమ్ ఒకటే అలాగే అరుణాచలం కూడా ఉ అరుణాచలంగడ
ఇంకా రామేశ్వరం అంటే ఇంకా లాస్ కష్టేంకాది
అవునవును
రామేశ్వరం కి మా బాబాయ్ వాళ్ళ వెళ్ళారు కానీ మేము వెళ్ళలేదు
ఉ చెయాలి కొ ఇం ప్లాన్స్
అంటే బాయ్స్ అంటే ఏ టైనా వెళ్ళి వస్తారు లేడీస్ అంటే మిమ్మల్ని తీసుకెళ్ళడం పంపరు అనేవాళ్ళు కూడా మిమ్మల్ని తీసుకెళ్తే మీ వెంట వెంటనేిగాలి బా్స్ బాయ్స్ ఉంట డేట్యినే ఇలాచ్చువానంట
హ
ఇక్కడ ఆ వరంగల్ వైష్ంబల్ టెంపుల్ కి తీసుకెళ్ళమంటే అక్కడ కూడా తీసుకెళ్ళ భద్రాకాళి టెంపుల్ ఉంది కద
అవును నేను చాల్ టైమ్స్ ఎళ్ళిన భద్రకాళి టెంపుల్ కి
తీసుకెళ్ళండి అంటే వాళ్ళు వెళ్తూ వాళ్ళకి ఒక టూ డేస్ హాలిడేస్ వస్తే అయిపోతాయి వాళ్ళు ఎటో ఎటో ట్రిప్స్ వేస్తారు వెళ్తారు వస్తారు
అవునా అవునా క్కడ కూడా బా ఆ బానే ఉంటాయి ఉమ్మ్ భద్రకాళి టెంపుల్ అనేసి థౌజండ్ పిలర్ టెంపుల్ పద్మాక్షి టెంపుల్ గోవిందల రాజు గు బానే ఉన్నాయి ఇక్కడ
వెళ్ళిర్రా ఎప్పుడైనా యాదగిరికి మీరు
ఉమ్ వెళ్ళిన యాదగిరి స్వర్ణగిరి
ఉమ్మ్ స్వర్ణగిరి రావాలనేసి అనుకుంటున్నాం గాని రావడం అవ్వట్లేదు హైదరాబాద్ త వచ్చినా గానీ
నేను అప్పన్ వన్ ఇయర్ యితుందిరా ఇ లాస్ట్ ఆ లాస్ట్ ఇయర్ ఎ న టూ టైమ్స్ కానీ అప్పటికి ప్పటికి చాలా చేంజ్ అయింది అసలు వెళ్ళాలి మళ్ళీ ఒకసారి ఉమ్
ఆ రీల్స్ లో అయితే బానే కనిపిస్తుంది
అవును ఇప్పుడు మళ్ళీ కొత్తగా కొత్తగా చేసి అన్ని కొత్తగా కన్స్ట్రక్షన్ అయింది మంచిగుందిప్పుడు అప్పటి కన్నా
హ
ఉమ్
టే వెళ్ళి వెంటనే వచ్చిండ్రా వన్ డే స్టే చేసిండ్రా
స్టేయింగ్ అట్లాంటిది ఏం లేదు ఫస్ట్ ఒక సారెళ్ళిన ప్పుడేమో ఫస్ట్ స్వర్ణగిరి కెళ్లినం తర్వాత యాదగిరిగుట్ట వచ్చాం మ ళ్ళీ మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఓన్లీ స్వర్ణగిరికి మాత్రం వెళ్ళినాం
ఉమ్
మళ్ళీ వచ్చేసినం తొందరనే
ఈ మధ్య యాద్ దగిరి అన్ తేం రావట్లేదని స్వర్ణగిరి యే వస్తాయ్ ఎక్కువ
అవును
చూసినప్పటికల్లా ఎళ్ళాలి ఎళ్ళాలి అనేసి అ పిస్తది.
నరసింహ స్వామి టెంపుల్. హ్
హ్మ్
హ్మ్ అవును ఇంకా చాలానే ఉన్నయి. ఇం ఇంకా అక్కన్నే సురేంద్ర పూరి అనేసి ఉంటది. యాదగిరిగుట్ట కేల్లె రూట్ ఇంట్లోనే ఉంటది అక్కడ నుంచి కి యాదగిరిగుట్ట నుంచి ఇంకొక ట్వంటీ కిలోమీటర్స్ అనుకుంట ఎళ్ళాలి.
హుహ్
అక్కడ కూడా మస్తు ఉంటది. అసలు ఆ మనం అన్ని దేవుళ్ళని ఒకటే దగ్గరా చూస్తం. అది ఎంత బావుంటదో కను
అవును మళ్ళీ అక్కడ అదేదో రాక్షసుల కోటనో సంథింగ్ ఏమో అనేసి ఉంటది కదా.
అవునువును దాంట్లోనే ఉంటది అది కూడా.
అంటే పైన యమ లోకానికి వెళ్ళినప్పుడు ఎలా జరుగుతదో గాని ఎమో ఎక్స్ప్లెయిన్ స్టాచ్యూ బొమ్మలు ఉంటాయంటా కదా.
అవును సురేంద్రపురిలోనే ఉంటాయి రా అవన్నీ.
అవునా
ఆ
ఆహ
సురేంద్రపురిలో టెంపుల్ ఉంటది. మస్స్తుంటది. కానీ అక్కడికి ఎళ్ళలే నేను ఇంకా కానీ నేను కూడా ఇట్లా ఫోన్ లో వస్తే చూసా రీల్స్ లో.
అంటే ఆ అన్నయ వాళ్ళు వెళ్ళిన్రు అంటే ఇంకా వాళ్ళ వాళ్ళు దిగిన పిక్స్ చూడడం అం తే పిక్స్, వీడియోస్ మధ్యలో రీల్స్ కూడా చూసి సాను
అవును ఇంకా ఉ మనం అసలు మస్తు టెంపుల్స్ ఉన్నయి.
హ్ బిర్లా మందిర్ ఉంది హైదరాబాద్ కూడా బానే
అవును వెళ్ళినా బీర్లా మందిర్ కి పెద్దమ్మ తల్లి టెంపుల్ కి.
హ ల దరవాజా
ఆ అక్కడికి వెళ్ళలేదు కాని పెద్దమటల్లి టెంపుల్ క వెళ్ళిన అక్కడే జూబ్లీ హిల్స్ లోనే మినీ టీటిడి అని ఉంటది చిన్న తిరుపతిటం అక్కడి తెలిన హలో మళ్ళీ చిల్కూరి బాలాజ్ టెంపుల్ ఉంటది
ఆ మళ్ళీ మ మధ్యలో అదేదో టెంపుల్ కి వాటర్ లో వెళ్ళాలి అది ఏ టెంపుల్ అక్కా.
ఎక్కడ రా అది.
హైదరాబాద్ అంట అదేదు సరౌండింగ్ లో
అవునా ఏమనా కూడా తెలిదు మరి శివలింగం దగ్గరవ
ఆ అదేదు లో ఇప్పటికి దర్శనానికి వెళ్ాలంటే వాటి ఉండేి మళ్ళ వాటర్ నుండి బయటికి వెళ్ళినాక ప్లేస్ ఉంటదంట
శివ శివోని దర్శన సృష్టించుకోవడానికి అవును అ బటర్ లో నుంచి వెళ్ళాలి చూసా నేను కూడా కాకపోతు తెలిదు నాకు
అదే అదే హైదరాబాద్ క చుట్టూ ఏరియాస్ లోనే అంటాయి
అవును అక్కడ నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ హండ్రెడ్ి హండ్రెడ్ కిలోమీటర్స్ో ఉన్నాయి
ఆహా
అవును
అనీ చూడమే వెళ్ళాలి అనిపిస్తుంది నే ఎక్కడికి వెళ్డం
అ
చూసిన ప్రతి టెంపుల్ కి వెళ్ళాల అనేసి అనిపిస్తుంది హు అక్కడికి వచ్చినాక ఏంటి చార్మినార్ తిరిగాను కోలికండ తిరిగాను అంతే మధ్యలో హైట్ టెక్ సిటీ కోకాపర్ట్ సైడ్ అంట వెళ్ళాను సిటీ చూడడానికి
ప
బం దగ్గర అంటే డేలో వెళ్ళాము అంతేం అనిపియలేదు
నేనయితే చాలా ట చాలా టైమ్స్ వెళ్ళిన ట అండ్ మండ చార్మినార్ హైటెక్ సిటీ అవు
ఇంకా ఇక్కడ నుండడి అటే వెళ్ళడం అంటే అక్కడ ప్రజెంట్ ఉండి అంటే ఏ టైనా వెళ్ళొచ్చు ఇక్కడ నుండి వెళ్ళాలంటే ఏ మమ్మీ వాళ్ళు పంపియ్యరు
అవును అవును
హాస్టల్లో ఉంటే అంటే సండే ఇట్లా మధ్యలో హాలిడేస్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కలిసి వెళ్ళొచ్చు
అవును
అం
కానీ హాస్టల్ లో ఉంటే కూడా కుద్ హాస్టల్లో ఉంటే కూడా సమ్ టైమ్స్ కుద్ కుదరదు తెలుసా ఎవరు ఆ ఏదైనా హాలిడే వచ్చిందనుకో మనం రోజు ఇ కాలేజ్కి వెళ్ళి వచ్చి ఉంటాం కదా కొంచెం లేజినెస్ అయిపోతుది ప్లస్ చాత కాదు
టైర్డ్ అయిపోయి ఉంటాం సండే వచ్చిందనుకో సండే వచ్చిందనుకో క్లాత్ వాషింగ్ అనేసి అన్ని అద ఒకటే ఉంటంది ఇక
ఆహా కొన్ని హాస్టల్ వా వాషింగ్ మిషిన్ ప్రొవైడ్ చేస్తారు కదా
అవును కానీ మనం బయటికి వెళ్ళాలంటే మనకు ఒకరు ఎవరు ఒకరు ఉండాలి కదా తోడు
అవును తోడు లేద అయితే ఎటు బయటికళ్ళ లేము అసలు మెయిన్ ఏంటే రూమ్ మేట్స్ తో అంటే మంచిగా వా
మారు అళ్ళ సలే అసలు బయటి గే రారు తెలు ఇ పిచ్చి లేస్తుంది అంతా ఒకటి దగ్గర ఉంటే క్రాక్ వస్తుది అంటే లేదు రా రూమ్ లో బానే మాట్లాడతారు కాయితే బయటకి రామంటే రారు
ఉ హ్
ఎక్కడికన్నా వెళ్దామంటే
ఇంకా ఒకరికి ఎల్ల బుద్ది కాదు
అవును ఒక్కరికేమో వెళ్ళాలనిపించదు
అవేం ఉంటయి ఇంకా
అ నార్మల్గా ఇట్లా బయటికి వెళ్దాం అనుకు బయటికి వెళ్దామన్నా కూడా రారు. ఏదన్నా తినడానికి వెళ్దామన్నా రారు.
ఉంటాయా దగ్గరలో కర్రీ పాయింట్స్ బేకరీస్
అన్ని దగ్గర్లోనే ఉన్నాయి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఫ్రూట్ స బేకరి
కానీ సింగిల్ గా వెళ్ళ బుద్ధి కాదు
ఆ అస్సలే వెళ్ళాలనిపీయదు. కాలేజ్ కంటే వెళ్తాం గానీ ఇట్లా బయటకి నార్మల్గా తిరగడానికి గానీ షాపింగ్ కి గాని వెళ్ళినప్పుడు ఏదో లోన్లీగా ఫీల్ అయితాం.
ఇంక కాలేజీగా అంటే ఇక పక్కనోళ్లది చూస్తే మనది పోద్ది
అవును
కాలేజ్ కంటే ఒకరున్నా ఇద్దరున్న కంపల్సరీ వెళ్లాాల్సిందే
ఉ అవును
బయటికంటే కొంచెం లోన్లీ కొంచెమేంది చాలానే లోన్లీ ఫీ
అవును ఉ
మళ్ళీ వస్త అని రాకపోతే మళ్ళీ ఇరిటేట్ వస్తది
వస్తా అని చెప్తరు కరెక్ట్ టైం కి మనం రెడీ అయినాక హాండ్ ఇస్తారు అట్ల అ స్రా పది ఆ వస్తా అన్నప్పుడు మంచిగా రావ చ్చు కదా వెళ్లొచ్చు ఒకటే దగ్గర ఉంటే మనకి అంత అం మనం ఫ్యూచర్ లో ఎక్కడ ఉంటమో ఏం చేస్తామో తెలిదు
ఏదున్నా ఇప్పుడు సి ఈ లైఫ్ లోనే ఎజాయ్ చేయగల్తాం తర్వాత మ్యారేజ్ అంటరు ఏవో అంటరు ఏవో అంటరు
మనం మ్యారేజ్ అయినాక ఎందుకు బయటికి వెళ్తాం రా ఆ ఇంట్లోనే ఉంటాం. అవును ఇంట్లోనే ఉంటాం. అంటే మంచివాళ్ళు ఉంటే ఆ మంచి వాళ్ళు ఉంటే అ వెళ్లొచ్చు ఓకే ర మరి
ఓకే అత్త మళ్ళీ చేయనా